హలో
హలో
ప్యాంట్ తడిసిందా
హలో
హలో
హలో
హలో
హలో ఆ వి
హలో హలో వినబడుతుంద వినపడాలె నా వయసు
అ అవునా ఇది ఇప్పుడు అంటే నీ వెంటనే మాటలు వి చూలే ఎక్కువ సేపు టైమ్ పడుతాది హలో ఆ ఇంకేం మా ఎం చేస్తున్నావు ఎం చేస్తున్నావ్ ఇంగో ఇప్పుడే కాఫీ తాగుతున్నా కాఫీ తగుతన్నా ఇది థర్డ్ టైము ఈవినింగ ఆ
హ్ ఇంకా క్లైమేట్ కూల్గా ఉందిగా
ఆ వర్షం వస్తుందా మీ సైడ్
అదే ఆగింది
ఆ ఆయ్ అంటే ఇంతసేపు పడిందా మీకీ అక్కడా
ఆ పడింది మా లైటుగ బడింది అంత ఎక్కువ ఏంలే
ఆ కానీ ఒస్ సున గదా మీక్ అక్కడ బిస్ సైడ్ వర్షాలు బా ఒస్తాయిలే అక్కడ ఊ ఇంకేమ్మా
ఊ
హల్డేస్ కేం ఊరుకెల్లలేదా హాల్డేస్ గదా ఊరుకెళ్ళ లేదా ఎండో
మల్లే తెచ్చాను
అప్పుడు వెళ్ళొచ్చినా వా ఊ ఇంక ఏప్ ట్వెల్వ్ అంట గద స్కిల్ర స్కూల్ రీ వోపెన్ హలో
లో
ఆ స్కూలూ ట్వెల్త్ నుంచే గదా
ఆ అవున్కా
పిల్లల్లు ఏం జవుతన్నారు ఇద్దరు
కడు ఫష్టోడు
ఆ హలో హలో
హలో
ఏం జవుతున్నరు పిల్లలు
ఫస్టుక్ ఎల్తాడక్కా ఆ ఫస్ట్ ఆడ్ ఎళ్తాడు ఫస్ట్
ఇస్ట్ ఫస్టా ఆ క్యావ్ ఉమ్ మరి బాబున ని పావ మర్చిపోయిన చెప్
బాబేకా ఇద్దరు బాబులే
ఇద్దరు బాబులే చెప్పినావ్ గానీ ఆ ఆ
ఆ అవున్కా
ఊహు ఇంకే మా
ఎలా అక్క ఏం జేస్తున్ పాప
ఒ
పాప ఏం జేస్తుంది
హలో పాపా బయ్ వాళ్ళ డాడీతొ ఓ ఇంగ సెల్లు సె తెల్లు తెల్ అంటది మా చిన్నళ్ళ కూరికి ఇంగ ఇ సన్ క్లాసు ఆ హెడే ఫుల్లు ఆ కళ్ కళ్ళు అస్సున్నాయని ఈ రోజ్ హస్పిటల్కి ఎళ్ళింటి నైట్ ఒచ్
అప్పుడే సెకండ్ క్లాస్కే
సే
ఆహ్
ట్ ఎంత గర
ఆ ఆ హ
అందుకే ఆ పాపని బయటకి అలవాటు చేస్తే కొంచెం సెల్ మర్చిపోతుది ఇంకా ఇది టెన్ డేస్ ఉంటే స్కూల్ివూ రీ ఓపెన్ అయిపోతుది స్కూల్కి వెళ్ళిపోతది ఇంకా
ఎక్కువ చూడరు ఫోన్
ఆహ్
ఎక్కువ చూడరు కదా ఫోన్ మల్లా
ఎవరు పాపాా
ఆ స్కూల్ కి వెళ్ళిపోతే మల్ల చూడ్ర గదా అంటున్న
స్కూల్కి వెళ్ళిపోతే ఇంకా చూడదు మనకి భయం ఉండదు టూ నిన్న కాల్ ఎన్ని నిమిషాలు మాట్లాడినావది
ఏను ఒక గుర్తులే రెండు రోజుల ముందు మాట్లాడినాను కదా
అంటే జస్ట్ ఒ కాలేనా ను మాట్లాడేనది
ఆ అవునుకా ఒక్కటే
హమ్ నాకు కూడా పెట్టినారుదాండి మెసేజ్ త్వరగా కంప్లీట్ చేయ్యమని
అవును
వచ్చింది త్వరగా కంప్లీట్ చేయండి మీరు అని
ఆహ్
నాకు టూ డేస్ నుంచి కొంచెం హెడ్డేక్గా ఉండి పట్టించుకోలేదు లేకుంటే ఇక తీర్టీన్ కూడా కంప్లీట్ కంప్ట్ చేసేా టాస్క్ అంతా యాక్చువల్ గా అంటే టాస్క్ కంప్లీట్ చేద్దాం అను
ఆహ్
ఇంకా నాకు టూ డేస్ నుంచి బ్యాలెన్స్ ఒకటి లేకపోయ ప్లస్ హెడేక్ ఒకటి
ఆహ్
నువ్యూ కౌసంపదక కింద ఏం అప్లైచెయ్య లేదా నీ క్వాలిఫై కిష్నేని
ఏంది అక్క మళ్లీ చెప్పు
గవర్నమెంట్ కౌల్ కౌశల్యా పథకం మనకి కౌశం
కౌ శల్యమ్మా
కౌశలం కౌశల్యం కాదు కౌశ కౌశల అని
ఆహ్
ఒక బ్యాగ్ తీిసుకు కదా మొత్తం అంతను స చెప్పలద ఈమని
జలదా
అయ్యో అప్లై చేసింటే ఇంటర్వ్యూస్ కి పిలుస్తున్నారు ఇప్పుడు
కుడు ఎతు కావ
టర్డే ఇప్పు నెక్స్ట్ సాటర్డే ఇబ్బుడు ఈవనింగ్ రమ్మన్నారు.
హా
మ్ ఇంకేం
పావె
వంటెం చేసినావ్?
ఆ
వంట వంట కుకింగ్
అవ్వలా చేయ్యాల ఇంకా
చెయ్యల్ల నేను రైస్ నానబెట్టినాను పప్పుంది.
నేను పప్పు చేసిన మధ్యాహ్నం అదే ఉంది. అన్నం వండాలి
వీల్లు పప్పె తింటారు మ్ నైట్ కొంచం అప్పచ్చి మేము చికెన్ చేసింటిమి మళ్ళీ మా అత్త వాళ్ళు పంపించిండిరా, ఈ రోజు ఆఫ్టర్నూన్ తిన్నాం. అలాగే కొంచెం పప్పు కూడ చేసింటి. మ్ మ్ ఇంకేంమ మీ హస్బెండ్ డ్యూటీకెల్లాడ? హలో హలో హలో హలో హలో